హలో
వినిపస్తందా
ఆహా వినబడుతుంది చెప్పు ఆ
ఏం చేస్తన్నావ్
ఇప్పుడే స్నానం చేసి వచ్చినా శ్రావణి నువ్వు నువ్వేం చేస్తున్నావ్ చదువుకుంటున్నావు
ఆ క్లాస్ వింటాన్నా
ఏం క్లాస్ వింటనవ్
అదే నెట్వర్క్
ఊ
ఊ ఇంకేమి
ఏం లేదు శ్రావణి టిఫిన్ చేసావా టిఫిన్ చేసావా అన్నా
లేదు సింధు
ఊ
ఫ్రూట్స్ పెడతారు కదా మన్ కి
ఈ రోజా ఏమో తెలిదు
నేను టూ డేస్ ఉందనుకుంటా దోసలు
అవునా ఉంటే మంచిదే కదా
చెప్పాలే చాలా క్యారీ ఏం పెడతారు ఈరోజు
ఏముంటది అన్నం పప్పు
ఆ పప్పా
ఊ
ఊ
ఓ
గట్టిగా మాట్లాడండి వినపడ్డంలే
ఏ సాంగ్స్ వస్తున్నాయేమీ
నేను కాదు
ఊ
ఎక్కడున్నావ్
మాది పక్క రూమ్ లో రూమ్ లో ఉన్న
ఆహో
ఆ
ఏందో నీ వాయిస్ ఏం వినిపియడంలా
ఈ రూమ్ లో చిలుకు మంచిగా పడదని చెప్తున్నా
ఈ రూమా మనం ముందు ఉన్న రూమా
నువ్వే ఉన్నదీరూమ్ ఇంకొక రూమ్
ఇంగోరూమ్
ముందు చూస్ పొయ్నా నువ్ పెట్టేసినావా బట్టలు ఇప్పుడు ఆర్డర్ అయితే
లేదు దానికి రీచార్జ్ ఉండల్లంట నువ్వు పెట్టేసుకో ని దానికి ఉంది ఫిఫ్టీన్ లోపే కదా టైము
మ్ నేనూ టీ షర్ట్స్ అని టైప్ చేసాను నా దాంట్లో రాకున్నయ్ టీ షర్ట్స్ ఎందుకో
ఎందుకు రావు నాకంత మంచిగ వస్సున్నాయ్
బాగుంది ఇది మోడల్ గ్రై మళ్ళీ చూస్తా
నా క్లిబ్బు కనపడ్డంలా
రెడ్డుదా
వైటే నిన్న పెట్టుకోనొచ్చిందే
ఏమో రెడ్డుదయితే నేను పెట్టుకున్నా
ఊహు
నాకిది ఇంకెంత
నైటూ ఏంద్ ఏందో కింద పన్నాయి సౌండ్ వచ్చింది కానీ ఏంటో తెలీదు
ఏం సభందు
అయ్యమ్మా బట్టల్కి జిప్పు లేకుండా పెట్టేసినా నేను తెలుసా
బుక్సూ ఎప్పుడు నా దాంట్లోనే నోట్ బుక్స్
ఆ
నువ్వు చేసేది ఎప్పుడు అలానే కదా అంటున్నా
నా జిప్పులు ఎప్పుడైనా ఓపెన్ లో అట్లనే బ్యాగ్లో వదిలేసింది చూసినావ నువ్వు ఊ ఎప్పుడు క్లోజ్ లో పెట్టుకుంటా నీకే బరువు బట్టలు ఎత్తి పెట్ కునేకీ సర్ది పెట్టుకునేకి నాకేం లేదు బా ఇన్వెట్
ఇంకా
ఇంగా నాను
ఇంకేమీ ఇ ఏమన్నా తింటీ ఇంత లేట్ గ చెప్పా వక్క ఇప్పుడు గుర్తొచ్చింద నా బర్డే అనేసినార
ఏందో అర్థం కాల
నిన్నా నైట్ జస్ట్ చాల్ అవవేవి నిన్న మీ తమ్ముడికి నైట్ విశష్ చెప్పినావు కదా అనన్
ఆ
ఏం నువ్వు ఇంత లేటుగా గుర్తొచ్చానా అని అన్నాడా అంటున్నా
ఇంత లేటు గా గుర్తొచ్చాన కాదు ఆల్రెడీ నేను మధ్యాన్నమే ఫోన్ చేసిన
ఎత్తల వాడి వాడి దగ్గరే ఉంది ఫోను కానీ కట్ చేస్సన్నాడు ఫోన్ చూసుకుంటా
ఊ గేమ్ ఆడుతున్నాడేమో లే
ఇంకా ఈవినింగ్ ఫోన్ చేస్తే మా అమ్మ. ఏం మధ్యాహ్నం చేసినదింటే వాడిని విష్ చేయడానికి చేసినమ్మా అంటే ఆ అవునా వాడి దగ్గరనింది. ఫోన్ చూసుకుంటే కట్ చేసినాడు అని చెప్పింది. తర్వాత ఈవినింగ్ చెప్పిన నైట్ కాదు.
అవును అక్కడ ఏమి నేను కాల్ చేినప్పుడు.
ఇప్పుడా నేమా.
ఆ.
సుధీరన్ వచ్చింది.
మనం ప్రొఫైల్ కదా మళ్ీ నేమ్ తీసేసి.
ప్రొఫైల్.
మీరి చేయలేం కదా మరి నేము ఆ నేము కాకుండా వేరే నేమ్ ఉంచడానికి.
ఏమో తెలీయదు శ్రావు నేన్.
నేను చూశానున్న ఎరిట్ ఆప్షన్లు అది ఎది తగలేదు.
అవ్వాలనుకుంటా.
ఆ ఇంకేమి.
ఏం లే శ్రాము. క్యారీ కట్టుకుని ఇంకా బడికి పోవాల.
మూవీస్ చూడలేదా.
ఆ. చెప్పు. ఏం సౌండ్ నేను బ్యాగ్ జరిపిన. మిద్దె పైన నా. వీళ్ళు స్కిప్పింగ్ చేస్తంటారులే.
ఏ ఎవవారు చేయలేదా స్కిప్పింగ్ అయినా ఆల్రెడి కొందనే ఉండిపోయింది అవు నా పాప. సునీత.
ఊ.
ఆవు. ఇవి కొంతమందికి థర్టీ మినిట్స్ వరకు ఎక్స్టెండ్ అయింది మన్న ఒక రోజు.
అ.
ఇంకా పొడిగిస్తా నేనే వినిపిస్తా. ఎక్స్ అయ్యిందను స్వీటీ ఇది.
ఆ తెలిదే అడగల నైట్ చేస్తానా అనింది. అక్క నేను పడుకునే వసిన దాని తర్వాత.
ఓ నీకు పడిందా మని.
నాకు సేమ్ అమౌంట్.
ఫిఫ్టీ వడిందా.
నాకెంతుమ్మ్దో అంతే.
ఊ.
పడలేదు ఇంకా ప్రాసెసింగ్లో ఉంది.
ఆ ఇంకేమి ఇంకా. ఏమీ లేవు అబ్బా మాట్లాడడాానికి. ఏను వినా పాడు.
ఏదైనా.
ఒక సాంగ్ పాడవే నిన్న విన్న ఉదా ఉండిపు ఉండిపు ఆ సాంగ్ పాడు
నేనంత గానకోకిల కాదు అందుకే నిన్న నేనే అడిగిన నువ్వే పాడువు అని
ఎవరు గాన కోకిల
హు
ఆహా ఇంకా ఏం చెప్ప వాళ్ళు కొట్టుకునట్టున్నారువే
ఎవరు
మనం సపరేట్గా ఎప్పుడు వెళ్ళలేదు వీళ్ళిద్దని అనుకున్నాం చూడు మా
హు చెప్పు గుర్తుకొచ్చింది పొద్దన్న
పుద్దుని గుర్తు గుర్తు కొచ్చిందా
ఆ నిన్న పొద్దున్న కద చూసింది
అవును వాళ్ళు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏమో మాట్లాడుతున్నారు నేను చూసిన మనము లవెన్ ఫిఫ్టీన్ వెళ్లిమ్ తీసుకొచ్చుకోడ
ఆ
అప్పుడే మాట్లాడుత ఆఫ్టర్ర్నూను
హు ఏం మాట్లాడుతున్నారు
నేను వింట ఇళ ఎడో ఇద్దరు కలుసుకని మన నేనుడో చూసినా వాష్రూమ్ దగ్గర చూసిన వాళ్ళు
మరి గొడవ ఎ మరి గొడవ అని ఎలా ఫిక్స్ అయ్యావు నువ్వు
సపరేట్గా ఎప్పుడు పోలేదు అంటే గొడవ జరిగితేేనే కదా అల వెళ్ళేది
హు అవునవును
నేను
ఆ శ్రావణి నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావా
ఆ ఏమి
ఏంటి
నువ్వు చేస్తావ ఎక్ససైజ్స్ చేస్తావ అంటున్నా
నో నాకు అంత మంచి అలవాట్లు లేవు
మరి ఇంక నీకు ఎలాంటి అలవాట్లు
హు
ఇంగ నీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి చికెన్ చేసే అలవాటు ఉందా
నాక లేదు
లేదు
ఇంక నీకు ఏమున్నాయి అబ్బ
నాక తిని తిరగడం పడుకోవడం లైక్ దిస్ టైప్ ఆఫ్ అలవాట్లు ఐ హ్యావ్
ఆ
అంటే నీకున్నాయి అనుకో మంచి అలవాట్లు చేస్తావు
వంట వేస్తే ఇంటి మంచి అలవాటు వంట అందరు చేస్తారు ఒకసారి తినీ
వంట అందరు చెయ్యలేను అది కొంతమందికి సాధ్యమవుతుంది
వామ్మో ఏంటిది
ఏమేమి వంటలు వచ్చు శ్రావణి నీకు
వంటలు అన్నీ చేస్తాను మంచిగా
బిర్యానీ వచ్చా బిర్యానీ
ఆ నాన్ వెజ్ ఇలా వెజ్ బిర్యానీ వచ్చిందివా ఇవన్నీ రావు నాకు ఫిష్ లు మటన్ న్ని అలాంటివి రావు
ఎందుకు రావు
ఆ
చా
హలో
పెట్టినప్పుడే వెళ్ళిపోయింది కరెంట్ పోయింది అంటున్నా ఏం చేసింది చెప్పు
నెట్టే రావటం లేదు వై
అవును నేను కూడా వేరే వాళ్ళది కనెక్ట్ చేసుకోని ఉన్న
ఆ ఏమో ఆంటీ మళ్ళీ ఏమైనా డబ్బులు అయిపోయినాయి ఏమో
ఇల ఈల నిన్న మొన్న వచ్చింనిన్ది
నిన్న ఎవరు సరిగ్గా రాలే
ఉ
బైపు వచ్చింది వాళ్ళు అరుస్తారు స్తా ఉన్నాడు వే అ
వాళ్ళ అబ్బాయా
ఉ మనకి స్కూల్ అడుగుత మన్న ఇంసర్ చేసిన కద
ఇన్స్టా
మొన్న ఇన్సర్ట్ చేసినాడు కదవే వాడు